ఏం చేస్తున్నావ్
ఏం లే కాలి నువ్వేం చేస్తున్నావ్
నీనా ఇప్పుడే కొంచం వచ్చిన ఇంటికి ఫ్రీ అయి కూర్చున్నా ఏం జేషినావ్ నైస్
నాకు నీలా వర్క్ ఏం లేదు కదా ఇంట్లోనే కాళీ
కాలిన ఇంగ వర్క్ ఉన్న లేకపోయినా ఖాళీనే ఇగ
అవును
హ ఇంకేంటి ముచ్చట్లు మొన్న నెక్స్ట్ పండగ ఉంది ండ పండుగ ఉందని తెలిసింది మను ఆ వాళ్ళు కాటమయ్య పండగ ఏమన్నా అవుట్ఫిట్ చెక్ చేసుకున్నావా అఔట్ఫిట్ చెక్ చేసుకున్నావా
అఔట్ ఫిట్ చూడాలి నెక్స్ట్ మంత్ ఉంది కదా
హ నెక్స్ట్ మంత్ ఉందంతా ఎట్లా డిజైన్ చేసుకుంటావు ఎట్లా డిజైన్ చేసుకుంటావురా మరి
నువ్వు వస్తున్నావా
నేను వస్తే నా సిచ్యువేషన్ అక్కడ అస్సలు సింక్ కాదు
అవును అది కూడా కరెక్టే అనుకో
తొందర వెయిట్ చేతన
ఉ
కానీ రాను పిల్లలు ఎట్లా అని చూత్తాన పిల్లలు ఎట్లా అని చూత్తాన ఫస్ట్
పిల్లల్ని చూసుకోవడానికి ఉన్నది కదా
అక్కడ పోతే పిల్లలు ఓకే మన దగ్గర ఉంటారులే కాని అక్కడ వాళ్ళకి అక్కడున్న వెదర్ మొత్తం తెలుసు ఆ బజార్ మొత్తం తెలుసు
చాలా బాగోదంటావు అయితే
అస్సలు బాగదు కాని కాదు మన్నా రంజాన్ ముస్లి ఎవరన్నా ఫ్రెండ్స్ ఉన్నారా
ఒక్క ఫ్రెండ్ ఉండే ఆ మై ఎవీ ఇయర్ తెచ్చచ్చేది క్లాస్మెంట్ స్కూల్ క్లాస్మెేంట్
పెళ్ళ అయిపోయింది కదా తనకి
ఆ పెళ్లి అయిపోయింది ఆమె ఇక్కడ ఉండట్లేదు కూడా లాస్ట్ ఇయర్ మ్యారేజ్ అయిపోయింది లాస్ట్ ఇయర్ మ్యారేజ్ అయినా వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చింది అప్పుడు
ఆ
పాయసం నెచ్చి ఇచ్చిపోయింది ఇంటికొచ్చి మరి
కానీ మొడునే మిస్ అయ్యందా లాస్ట్
ఆ లాస్ట్ టైమ్ మిస్ అయింది ఉన్నదే ఒక్క ఫ్రెండ్ ఆమెకు కూడా మేర చెప్పింది
ఒక్క ఫ్రెండు మాకు ఉంది ఓ ఫ్రెండు ఆమాస పున్నానికి ఫో అమాస పున్ననికి ఫోన్ చేసి వస్తది ఏమంటే నేను స్టడీ హాల్లో ఉన్నాంటది
స్టడీ పస్ట్
స్టడీ హాల్లో ఉన్నంటది మళ్ళీ నేను ఏమన్నా కొశన్ అడిగితే దానికి మళ్ళీ రిటర్న్ లో మళ్ళీ నేనే ఆన్సర్ చేయ్యలే ఆ కొశన్ మళ్ళ ఆ కొశన్ ఆన్సర్ ఆమె ఎత్కోని రాదు
ఆహా
ఎప్పుడు మరి ప్రిపరేషన్ అంటది అట్లూంటది ఫెండ్ తోటి
అంటే ఎవరికి చెప్పకుండా ప్రిపేర్ అయితది అన్నట్టు ఆమె సెల్ఫ్
ఈ ఆ సెల్ఫ్ ప్రిపరేషన్ కాకపోతే అట్లాని కాదు మనం జనరల్గా అయ్యేట్టి మనం ఎక్కడైనా చూసి ఏదన్నా స్ట్రైక్ అయి అడిగినాం అనుకో అట్లా ఎదో చెప్పు తప్పదు అవునానే ఎప్పుడైంది ఇదంత అరే రోజు క్లాసులు వింటునే ఉంటది ఏమైందో అనేది చెప్పదు మళ్ళా
ఓహో
అట్లుంటది దాన్తోని తంతటి నచ్చినట్టుంది కలుస్తా అంటే వత్తా అన్నది ఖతం ఫోన్ జేత్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు నేను రోజింటికి వచ్చేసారికి నాకేమో ఎయిట్ ఎయిట్ థర్టీ అవుతుంది
అ
కాని డ్రెస్సెస్ తీసుకొస్తా అన్నది మెయిన్గ దానికోసమే కొంచెం డబ్బులు జమయినకా తీసుకుందాం అనిజుసినం నేను మా సిస్టర్స్ సేమ్ సేమ్ అవుట్ ఫిట్ వేసి మంచి రీల్స్ చేద్దాం అనుకుంటాన్నాము
ఆ చెయ్యండి
ఎట్లుంటదండి ఆ చేసిందండి కొన్ని అట్ల అట్లా కానీ మంచిగా అనిపించినయి అవి పోజ్చేస్తే మంచి వ్యూస్ వచ్చేవి మేమేమో పోజ్ చేయ్యం
చేయ్యకపోయిర్రు మరి
ప్రామ్స్ అప్పటి నుంచి మేము ఎప్పుడైతే రిల్సు అవి చేసినాము కొన్ని ప్రామ్స్ అ అప్పనుండి అవే వత్తానయి అన్ని ఇన్స్టా ఓపెన్ చేసే మొత్తం అయ్యే ఇగ
ఆ రోజావే
అన్ని అన్నీ జేస్తే అని అన్ని అవే వత్తనయి వావ్ ఒట్టిగానన్నా చూసినామా అనిపించింది ఇగ
సాసు
మా మా పెద్దది కూడా బాగా ఎస్తాంది డాన్స్
అవునవును బాయస్తది
బాగేస్తది అక్కడ ఇంకొందరు అంటలు అకాడమి పంపియచ్చు కదా డ్యాన్స్ బాగా ఎత్తంది అని చెప్పి ఈ రోజు అంటుండే మా డూటీ దగ్గర
అవును ఇప్అంటే బేసిక్ నుంచే
ఆ బేసిక్ నుంచే నాకేమో నాకేమో క్లాస్ కి పంపియ క్లాస్ క్లాసిక్ పంపియాలన్నది ఇష్టం బాగా ఇష్టం క్లాసిక్ పంపియడం
ఎట్లయితేంది దేనికైనా ఒక దానికి పంపియ
అది చెపియాలి కరాట చెపియాలి మెయిన్ ఫస్ట్ ఆడపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ కావాలి
ఆవును అది ము
మమ్మీ మం ఇప్పుడు స్కూల్లో ఎవరన్న కొడితే మమ్మీ నన్ను నన్ను వీళ్ళు కొట్టింది వాళ్ళు కొట్టింది అనే దగ్గరకి రావదు కొట్టిల్ అనుకో నీ చేతుల ఏం చెప్త్తాే నువ్వేం చెప్స్తా ఎందుకు కొట్టిల్లువ అన్నవ కుటి కుట్టి మడ టీచర్ చెప్పొచ్చు కదా లేదా వాడు ఒకడు కొట్టంగా మనం ఇంకోటి కొట్టొచ్చు కదా కొట్టంగానే ఏేడ్చుకుంటూ ఉంటే అది అయితులేదు ముచ్చట ఇంకోసారి తన్నలు తినేసి దెబ్బలు తినేసి వస్తుంది వాళ్ళ చేతిలో
ఒకసారి ఊ్కుంటే ఇంకోసారి కూడా మళ్ళీ వాళ్ళు ఇవి ఏమంటలేదు కదా అనేసి మళ్ళీ రిపీట్ చేస్తారు
అల్సయపోతురు అందు కే మెయిన్ గా సెల్ఫ్ డిఫెన్స్ ఒక్కడ నేర్పియాలి దానికోసం ఏద కొంచెం అక్కడ త్ అన్నా
మెయిన్ ఈ జనరేషన్ కావాలి అసలు
ఆ మ నడిపదానికి అవసరం లేదు ఒకరు పెడితే నాలుగు పెట్ వతుది పక్కలు వెడుతే నాలుగు వెట్ వతుది
అట్లనే ఉండాలి మరి ఇప్పుడు
మా డాడీ వై గోళం దగ్గర చే ఆ చేయగడుకుంటట్టే మా గోళంలో నీళ్లుు కడుక్కుంటానే ఏంది నువ్వు మీ ట్యాపు మీ నల్లగాడ కడుక్కకోపోవ ంట మగా అన్ని
అయ్యో
ఆ మళయాళ వచ్చిినవ్వకుండా చెప్తాను మా మమ్మీనే ఏమో శీలును సానం చేయలేదంటుందంట
అవుదా
ఎంతే కొన్ని కొన్ని మళ్ళ ఏమంటుంది మా జీవి కట్టలు మొత్తం మళ్ళీ తీసుకొని పోయిళ్ళ దగ్గర పెట్టుకున్నారు
ఆ
మడిజీపు కట్టల మనదే పో జే జీంటందాంటా సది తెలువి ఈ ఏం తెలిపోయ ఏమో నాకైతే మాస నవ వచ్చిందిందాక అవునందంటడి
నా ఈ చిన్నోడు మారే
చిన్నడా ఇంకా చెప్పలేమి ఇక అమ్మ అమ్మ ఆము ఆ పైగా వాళ లాంగ్వేజ్ వాల మమ్మీ తప్పించవరికి అర్థం కాదు
మీళకి అక్కలకి తప్ప ఎవరికి అర్థం కాదు
మమ్మీలకి అక్కలకి అంతే ఇక మళ్ళ వాారు కరెక్ట్ చెప్తారులేగాని అంద అంటే ఏం చెప్తా చెతాడు ఎట్లున్నా ఒకఓే సారి ఇట్ల అని చెప్పి చూతాడు కనుక క్లారిటీ రాదు చెప్పడం రాదు మెయిన్ మెయిన్ వడిస వస్తాయి ఈ తీస్కంటారదు అమ్మ ఇవి అమ్మ ఇది అండ్రడ్గా తీసుకోం రా అవి రావు అటాచ్ చేసే వర్డ్స్ రావు కట్టే కుట్టే తెచ్చి అట్లా
అట్లా పైన పైన చెప్పి వదిలేస్తాడు
అ లేకపోతే ఎక్కడే వింటున్నారు మా ఆట వినట్లేరు దార్వం చేద్దామా
గార్బం చేస్తే ఇంకా ఉంటారాసదు
అస్సలు అమ్మ తట్టుకోవడం నా వల్ల అయితే లేదు పిల్లలతో
చికాగా చేస్తారు ఇక పిల్లలు ఉంటేనే అట్లా చేస్తారు కదా
ఇంకా పిల్లలుంటే ఎంత అని చెప్పి ఊరుకోవడం తప్ప ఏంటి
కొడదామ అంటే ఏడుస్తారు గట్టిగా మాట్లాడిన ఏడుస్తారు
ఆహా అంటే ఇది కాదు నానా ఇది అన్నీ వాళ్ళకు అర్థమయ్యదాకంతే ఇప్పు పెద్దవాళ్ళు ఇద్దరుంటారు కానీ చిన్నోడనాడు వాళ్కి ఏంటిది వాళ్ళకి ఇ చేయకంటే అది అర్థం కాదు ఇది తిట్లయితే ఏం చెప్తే ఆ సరే ఆ మమ్మీ ఇట్ల ోత్తే కడుపులో వస్తుది కదా మమ్మీ వీటి అతేడుగా అట్లాతేగాద అల్తే విజప్పులేరు
ఇంకా చిన్నపిల్ల ఆడే కదా
హ ఇకే త్రీ ఇయర్స్ ప స్కూలు పోతగా అనుకు అర్థమయింది
అన్నీ అర్ధమయితే అప్పుడు గాని చెట్ అయ్యాడు
వన్ టైప్ అయింది అారా మరి
ఆ
వంటా
పంట చేస్తుంది
కా ద వేద
ఆ
నిన్న ఎగ్స్ తీసుకొచ్చిన
ఎంతాడిని కాస్ట్
అంగన్వాడి
అంగన్వాడి ఎక్సా
మొన్న అమాయి ఫోర్ డేస్ కింద ఎయితే అక్కడ సెంటర్ లో పెట్టి పెట్టి ఈ రోజు నిన్న పడ్కొచ్చినా అటుకొచ్చినా ఇప్పుడు పొయ్యి మీద ఫైవ్ సిక్స్ ఎయి టూర్కి వేస్తుంది
ఆ